హలో
హాయ్ అక్క
ఆ చెప్పమ్మా
ఏం లేదు నీతో చిన్న పని పడింది అందుకే కాల్ చేసి
ఆ
ఏంలే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇంట్లోనే ఉన్నారు అయితే వాళ్లు ఊరికే ఏదో ఒకటి తినడానికి చేయి మమ్మీ తిన్నాకి చెయ్యి మమ్మీ అని ఫ అంటుంటే నువ్వు అప్పుడు ఒకసారి అంగడివాడి పపాలు చేసి
అవునవును అంగడబడి ఆ పిల్లలు ఇంట్లో ఉంటారు ఇగా అయ్యి ఏది పడితే అదే చేయ్యాలా అంగన్ బడి పప్పులు చేయొచ్చా అంగడవాడి పిండి లే వత్తదా మీకు
ఆ ఉంది ప్యాకెట్లు మా చెల్లికి ఇస్తారు కదా చెల్లి ప్రెగ్నెంట్యే కదా
అయితే వేడి నీళ్ళు పోసి మా ఏ నీళ్ళు లేకున్నా సన్నీనీళ్ళు పోసి మనం ఆయిల్ ప్యాకెట్ మీనా మంచిగా పిసికి ఆయిల్ ప్యాకెట్ పైన ఇలాగ వత్తి నూనలో ఎసత్తే అది మామూలు అరిసెలలెక్క వస్తాయి మళ్ళా అది కష్టం అనుకుంటాం అనుకో అది పిల్లలకు వద్దులే అనుకుంటే పప్పు చెక్క గాని మరి బొంగు పేలాలు ఉండలు గాని మరి అరే ఎన్నో ఉన్నాయి చేయటానికి నీకు ఓపికుండాలి గాని మస్తుగా ఉన్నాయి
అయితే నేను యూట్యూబ్ లో ఇట్లా చూస్తా అంటంటే ఇట్లా ఒకటి మీరూ చెప్పినట్టు వేడి నీల్లలో కొంచెం ముంచేసి అట్లా చేసేది ఉంది ఇంకోటి కేక్ లాగా చేయడం ఉంది సరే కేక్ లాగా చేద్దాం అని చెప్పి ట్రై చేస్తే ఎంతసేపు అయినా కేక్ కాలేదు అసలు అయ్య చికాకే గ్యాస్ మా ఆయన ఒకటే తిడుతా అంటే ఇప్పుడు గ్యాస్ రేట్లు అట్టే పెరుగుతన్నాయి నువ్వు ఏంది గ్యాస్ ఇంతసేపు గిత్తన ఒక గంటేసేపు పెట్టినా ఇప్పుడు డైరెక్ట్ పెట్టకూడదుగా కేక్ కుక్కర్ లో పెట్టి ఆ కు కుక్కర్లో కొంచెం ఈ పిడుందిగా పిండినంత అంతా మిక్సీ పట్టా బాగా మిక్సీ పెట్టి గుడ్డు ఒక ఫోర్ ఎగ్స్ కొట్టా ఫోర్ ఎగ్స్ కట్టి ఫోర్ ఎగ్ ఎగ్స్ కొట్టాక ఆ ఫోర్ ఎగ్స్ ని ఏం చేసినం అంటే దాంట్లో ఎల్లో అంతా తీసేసి తీసేసాక గా ఇప్పుడు ఇవన్నీ చేసా ఇవన్నీ చేశాక సరే అని చేశా ఏమైంది చేసాకా నాకు ఈ కేకు ఇదికాలే అంత వేస్ట్ వేస్ట్ అయిపోయింది అంత చికాకే వచ్చింది నాకైతే
గ్యాస్ వేస్ట్ అయిందిగా అసలు గ్యాస్లు అసలే రావటం లేదు ఎందుకంటే అక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి అట గ్యాస్ రేటు ఎక్కువ అవుతుందట రాటం లేదట
అవును అవునవును సరలేే ఇక కేక్ ఇక మనకి ఇక దంది ఎందుకులే ఇక ఇదేతే పప్పు ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు చూసా నేను
మళ్ళా పల్లీలు వాతాయి కదా పల్లీ లు ఏపి చక్కగా పొట్టు నలిసి ఆ బెల్లం అర కేజీ పల్లీలు తీసుకుంటే మళ్ళ అర కేజీ బల్లం బెల్లం కూడా తీసుకు కొని పల్లీలు మంచిగ ఏపీ ఆ బెల్లం మంచిగా రోట్లేస్ గాని చాకుతోటి గాని నూరి ఓ ఒక మన టీ గ్లాస్ నీళ్ళు పోసి పాకం బట్టి పల్లీల అలా బోయి పప్పు చక్క మంచిగా వచ్చిద్ది పిల్లలకి మంచిగా ఆరోగ్యం ఉంటది ఎవరైనా తినొచ్చు రక్తం పలసబడిది రక్తం మంచిగా ఉంటది రక్తం లేని నోళ్ళకి రక్తం పడుంది పప్సక్క ద్వారాగా అంత ఉంది
అంటే ఇప్పుడు కేజీ బెల్లం కేజీ పప్పు
ఆ ఆ కేజీ బెల్లం అయితే కేజీ పల్లీ అర కేజీ ప పల్లీలు అయితే అర కేజీ బెల్లం వేసుకుంటే మంచిగా ఉంటది
అంటే నేను మొన్న ఒక దగ్గర ఇట్లే స్వీట్ షాప్ కి వెళ్ తే ఇట్లా పల్ మీరు చెప్పినట్టు పల్లీలు కాకుండా జీడి పప్పులు ఉం ఉంటాయి, కదా జీడి పప్పులను పల్లీలు కలిపి పప్పు చెక్కలా అంటే చెక్క పప్పులా చేసారనమాట దాంట్లో నెయ్యేస్ చెప్పినట్టు
అప్పా చక్కల యాత్తరు ఉంటే
ఆహా ఆమె ఏం చేసిందింటే నెయ్యేసింది కొంచెం ఇప్పుడు ఇలాచి ఉంటాయిగా ఇలా చి కొబ్బరి ఇగ డ్రై ఫ్రూట్ అన్నీ వాడొ చ్చట జీడిపప్పు అని చెప్పేసి తర్వాత ఇప్పుడు బాదం ప పు పిస్తా పప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా అన్నీ ఏస్ ఒచ్చట ఇప్పుడు పిల్లలికి కూడా కొంతమంది పిల్ల ల్లల్లు డైటి గా తినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ తినరుగా ఇప్పుడు ఆ పిల్లలు నా పిల్లల్లో ఎక్కడ చూసినా బ్లడ్ చాన్ తగ్గిపోతంది ఇప్పుడు పిల్లలకు అనే కాదు పెద్ద వాళ్ళకి కూడా ఇప్పుడు బ్లెడ్ తగ్గిపోతుంది ఇట్లాంటి పప్పు చెక్క తిను అని చెప్పి డాక్టర్లే చెప్తున్నారు
అవును పెద్దవాళ్ళకి కాడ మంచిదే పప్పుసెక్క ప్రెగ్నెంట్ వాళ్ళకైతే ఇంకా మంచిది హాస్ప్ పెటలకు పోతే డాక్టర్ వాళ్ళే చెపుతారు నువ్వు పప్పు చెక్క తిను బెడ్ తక్కువుంది అని అని చెప్తారు పప్పు చక్కే మంచిది ఇంగ మళ్ళ బొంగు పేలాలు ఉంటాయా బొంగు బియ్యం బొంగు పేలాలు చేస్తారు కదా
ఆ ఆ తెలుసు తెలుసు
కే జీ కి అర కే జీ బెల్లం తీసుకొని కే జీ బొంగు పేలాలకి అర కే జీ బెల్లం అది కాకుండా మంచిగా పాకం బట్టి ఈ బొంగు పేలాల అల్ల పోసి మామూలుగా ఉండ చేస్ ఆ తడి చెయ్యి ఇలాగ అద్దు కాలతాది కదా వేడి వేడిది ఇలాగ అద్దుకుంటా నువ్వు బొంగు పేలాలు ఉండ చెయ్యి ఒక్కొక్కటి ఇంతంత లావు ఉంటాయి అయి గాడ పిల్లలకి ఇష్ట
బొంగు పేలాలు గురించి తెలియదు లే గానీ పిల్లగాళ్ళు అప్పుడు హైడ్రబాడ్ ఎళ్ళినప్పుడు ఈ బొంగు పేలాలు తో చాట్ లాగా చేసేది అక్కడ రోడ్ మీద నువ్వు ఎప్పుడన్నా చూసినావో లేదో కా ఆ చాట్ లాగా చాట్ అం టే ఏం లేదు బొంగు పేలాలు కొంచెం నూనేసి ఏపుతాము ఏపి దాని మీ దాంట్లో కొంచెం పుట్నాలు వేయడం మళ్ళా టమాటా ఉలి గడ్డ కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం నిమ్మకాయ పిండి కొంచెం గ ఈ మిక్స్ చేయాల చేతో మరు అట్లా మిక్స్ చేస్తే దాన్ని అది చిన్ పిల్లలు రోజు స్కూల్ నుంచి వస్తారుగా
ఆ
రాగానే వాళ్ళు తినడానికి ఏదో ఒక స్నాక్స్ లాగా అది చేసేది
అవును చక్కలగా పిల్లలకి ఇక ఎండాకాలం వచ్చిందిగా ఇక ఏదో ఒకటి ఇగో చెక్కలను మరి కారపూస జత్ర మీరు
కారపూస చేస్తాం గాని ఏమో ఈ కారపూస అంటే పెద్ద పని ఇగా ఇప్పుడు మిల్లు దగ పోవాలి పట్టించుకొని రావాలా అది అంతా ఎందుకు
పెద్ద పని గంట సేపు కూర్చోవాల పోయి కాడ గంట కాదు రెండు గంటలు కుర్ కూర్చోవాలి రెండు కేజీలకు రెండు గంటలు కూర్చోవాలా
అదే అదే అనుకుంటున్నా ఈ ఇది అయితే ఇప్పుడు అంగన్ వాడి పిండి అయితే మన ఇంట్లో ఉంది అందుకే అని చెప్పేసి దాని గున్
అంగన్ వాడి పిండి మరి కేక్ చేయచ్చు కదా మొన్న జడ కొట్టినవా
ఆ చే అది బాలేదు అందుకే ఇక సరేలే ఈ పప్పలే చేద్దామని చెప్పు చెప్పేసి కొంతమందిరి అంగన్ వాడి పిండి ని బూరెలా చేస్తున్నారుగా పాకలాగాయ్
బూరెలాగా చేస్తారు కొంతమంది దోషాలు పోతారు ఒక రోజు దోషాలు పోసి చూడు
ఆహా తీయగా తీయగా ఉం
ఆ దోషాలు మా పక్కన ఎక్కడో కు ముసలమ్మ ఉన్నది ఆ వంగన్ వేడి పిండి ఉంటే దోషాలే పోసుకుంటుది అది తీయకుంటది కదా ఎట్ వచ్చిద్ది అని అంటే వచ్చింది అని చెప్పుద్ది అయితే ఒక రోజు నేనుగా ట్రై చేసా పలు ఆ ట్రై చేస్తే పలుసగ పోతే అస్సలు రాట్ లేదు వొత్ కొంచెం మందం పోస్తే అయి మంచిగానే వస్తానాయ్ ఏది జొన్న రొట్టె తెలి జ జొన్న పిండి రొట్ట ఆ అగో అలా ఆ అంత మందం పోయ్యాల అంత మందం బో పోస్తే అప్పుడు వత్తాన్నాయి
ఆహా ఏమో ఇగ పిల్లలు రోజు ఒకటి అడుగుతా అంటే మొన్న ఏమో ఇగ పకోడి చేస మొన్న ఏమో ఇగ మన్ దగ్గర ఏమో జున్ను ఉంటది కదా జున్ను పౌడర్ ఒకటి ఉంటే ఆ జున్ను పౌడర్ చేసి ఆ ఊకె యా తీయగా ఏ అవు తున్నాయిగా సరేలే అని చెప్పేసి మొన్న మా ఇంటి పక్కన ఏం చేసింది నాయె
జున్ జున్ను పౌడర్ అంటే బయట దొరుకుద్దా
ఆ బయట మామూలు షాపులలో దొరికింది కదా అయితే పాప ఏం చేసింది జున్న అంటే బాగా ఇష్టం అని చెప్పేసి బాగా మొత్తం దినేసేలోకి తనకు ఒకటే దగ్గు ఇక అందుకే ఇక అట్లాంటి ఆపేసిన సరేలే ఇదైతు తే కొంత హెల్త్ కు మంచిది పిల్లలకు కూడా మంచిది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందంటే అది అన్ని విధాలకు మంచిదనే గవర్నమెంట్
అదే ఎగ్ వయో అంగన్ వాడి పిండి అంగన్ వాడి పిండి ఉంటే అది పిల్లలకి చనా బలము మంచిది అది పప్పలాలుగా కలిపి బూరలాలుగా వస్తాయి అరిసలాలుగా బూరలాలుగా ఉంటాయి టేస్ట్ గా ఉంటాయి అది చేసి పెట్టండి పిల్లలకి బాగుంటది వాళ్ళకు ఆరోగ్యం హెల్త్ మంచిగా ఉంటది
రే మరి పప్పు చెక్క మరి అందరోకేస కుదిరిద్దంటావ ఎట్లది
ఏంటది పప్పుశక్కా చెక్కర బాగానే ఉంటదే అది ఇంగ పిల్లలకే గాదు అందరికి బాంటది అది పెద్దోళ్ళగని బాంటది
అంటె పెద్దోల్లు గూ టె నేన్ అనేది అందరి కుదరిద్ది రా చేయడనికి ఒకేసారి మంచికి ఒచ్చి
అందర్కోచ్చింది ఎవ్వర్కైనా ఒచ్చిద్ది అది చెడిపోయే అవకాశంమే ఉండదు అంటే ఒకళ చెడిపోయిందనుకో మనకి రాలేదనుకో ఒక గం ఒక అర్ధ గంట సేపు లేటు ఏది ప్యాన్ కింద ఆగిపోటం మంచిగా కుదిరిందనుకో యమ్మటే చెక్కు చెక్కు ఒచ్చిద్ది
ఆహా అంటే పోన్సారు ఒక్సారి మేము ఇట్లే జేస్తే ఏమైందంటే పాకం మంచిగరా అ చేతికింత జోర్
జోరైతే వా ఫ్యాన్ కింద ఎండబట్టాలా అట్ ట్లాగా గుడ్ రాలేదనుకో రాక్పోతే మనం గ్లాస్లో కొనీళ్ళు పట్కొని ఆ అ పేపర్ మీన్ ఉన్న దాన్ని ఇలా తీస్ సీ ఇట్లా ఉండలు జేయాల ఇట్లా ఉండలు ఉండలు జేస్తే లడ్లు లడ్డు అలగ ఇలాగుండ చేసితె అయి ఉండైతాయ్ అల్ల అది వేస్ట్ అయ్యేది లేద్ చెడిపోయినా కా గుడా మనం నీళ్ళు బెట్టి తడి చేస్కోనీ ఉండ చేస్కుంటే మంచిగా లడ్డు లెక్క ఉంటది పిల్లలు బాడ ఇష్టంగ తింట్రు
సారి పప్పు చెక్క ట్రై జేస్త మరీ
స్చె
పప్పు చెక్కనీ ఇది పిండెట్లాగొ ఉంది గదా నూనె ప్యాకెట్ గుడుంది ఇగ ఇదొ కసారి ట్రై జేస్త ఒక్వేళ ఏమన ప్రాబ్ అంటే రాక్పోతే నీకు ఫోన్ జేస్తక్క ఒక్సారి వీడియో కాల్ అ చూడూ నువ్ కాళీ ఉన్నప్పుడు నా ఒక్సారి ఫోన్ జేయ్రా
ఏం గాదు ఒచ్చిద్ది ఈసారి ఒచ్చిద్ది నువ్ ట్రై జేయ్
త్తే నేనె పిండి అవన్ తీస్కొస్త లేదన్ నువ్వుఖాలీగున్నవ్ అంటె బండి తీస్కోచ్చి ఎక్కిచుకుని ఇంటికోస్త
హా ఓకే అప్పంజయ్
ఆ ఏమైం ఏం లేదు లేగని ఒక్సారి జూస్తే నాకోక ఐడియా ఒస్
ఔను బండి తీస్కోని రా ఒక్సారి నేనూ పప్పుచెక్క జేస్తా కొంచెం పాకం లేతగ బట్టీ పేపర్లో బోసి పేపర్ అంటే అదేదో పేపర్ ఉంటదమ్మా పేపరు దాన్ మీన బోస్కొని మనం లడ్డు లె క్కా తీసి చేయ్తోటి ఇట్ల ఒత్తుతే లడ్డాల్గ ఒచ్చిద్ది అట్లా పప్పు చెక్క జేయచ్చు పాకం లేతగా బట్టుకొని పల్లీల్ బోసి మనం ఆ పేపర్ మీన బోసి ఇట్లా ఉండ జేయచ్చు పేపర్ మీన కున్నా డీక్షలుంచైనా ఉండలు జేస్కోవచ్చు
ఒకసారి నీకు ఫ్రీ ఉన్నప్పుడు, రేపు ఒకసారి ఫోన్ చేస్తా, పప్పు చెక్కకు అవన్నీ తెచ్చుకొని, నీకు ఫోన్ చేస్తా రా. ను కొంచం బండి తీస్కోనొస్
బండి తీస్కోనొత్తే నీ క్యాలె
అ సరె మరి ఉంటా మరి